హలో నమస్తే అండి బాగున్నారండి బాగున్నాండి ఏం చేస్తున్నారండి
తిన్నాం మీరు అండి
ఆ నేను ఊరికే ఉన్నా అండి నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉందా
ఓ
ప్లాన్ చేస్తూ ఉన్నా
ఎలా జరుపుతుంటారండి మీ సైడ్ మ్యారేజెస్
మా సైడ్ అయితే మాక్సిమం మన పూర్వకాలంలో పెద్దలు ఎలా పాటించే వాల్లో అలానే జరుపుకుంటారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక అమ్మాయిని చూడాలంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మన వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆ పెళ్లికూతురు వచ్చి అన్ అందరికీ కాఫీ తెచ్చి ఇవ్వడము
ఉమ్
ఇంకానే మా సైడ్ అయితే మాక్సిమం టెంపుల్స్ లోనే చేస్తారండి మ్యారేజు
ఓ మా సైడ్ కూడా మోస్ట్లీ ఈ మధ్య కమర్షియల్ అయిపోయి అందరూ ఫంక్షన్ హాల్ చేస్తారు కొంతమంది మ్యా
ఆ మ్యారేజ్ ఆ ఏమంటారు ఆ వివాహం అంటేనే అర్థం ఒక దేవుని దగ్గర చేసుకుంటే మనకు మంచి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం కానీ ఇప్పటి ఏమంటారు ఇప్పుడు సొసైటీలో అంతా ఫంక్షన్ హాల్ అని రిచ్ గా మనం అంటూ రిచ్ తెలియాలి అని అలా చేసే వారు అలా చేస్తున్నారండి డి
ఉమ్ అవునండి
ఇంకోటి ఏమంటే ఫుడ్ విషయానికి వచ్చినాయి కానీ సరే మన సైడ్ అప్పట్లో అయితే పప్ పూ అన్నం, రసం వంకాయ పలావ్ కానీ ఇప్పుడు అందరు ట్రెండింగ్ ఉండాలని ఏదేమంటారు అది క్యాటరింగ్ అని చెప్పేసి ఇలా అని చేసేవాళ్ళు కానీ అవును గోబి రైస్ మళ్ళీ ఇంకా ఇవి ఇలాంటివన్నీ చేస్తారు అందులో అప్పుడు మన వాళ్ళే అప్పుడు మనం మన వాళ్ళే చేస్తాం కాబట్టి
కాదండి అప్పట్లో పెళ్ళంటే ఎంత హడావిడి ఉండేది చుట్టాలందరూ ఒక వారం ముందు వచ్చి. మా సైడ్ అయితే ఇలా నేను చూసింది. చిన్నప్పుడు పెళ్ళిళండి ఇలా,
బాగా గుర్తుండదంటే లాస్ట్ చివరగా నేను చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్లికి వెళ్ళాను. అక్కడ వెళ్ళలి అందరం కింద కూర్చొ చున్నాము ఈవినింగ్ టైమ్ లో ఆ మా పిన్ని వచ్చేసి కాఫ తీసుకొచ్చి అక్కడ ఉండే రిలేటివ్స్ అందరికి ఇచ్చి మళ్ వాళ్ళిద్దరు మ ఒకరిని ఒకరిని అడిగి అందరి ముందు నచ్చడాల అని చెప్పి తర్వాత, పెద్దలు ఉంటాయి కదండి అంటే మ్యారేజ్ వాళ్ళు చేస్తారా వీళ్ళ చేస్త తర మాట్లాడి అది ఏ గుడిలో అంత డిస్ సేట్ చేసి అంటే పెళ్ళ అంటే అదేమంటారు బ్యూటిఫుల్ మెమోరి ఆ పెళ్ళి ముందుగాని పెళ్ళి తర్వాత కాగానీ జరిగే ఇన్ని మదుర జ్ఞాపకాాల అండి.
అవునండి మీ సైడ్ ఎలా జరుపు
ఆ మా సైడ్ మా సైడ్ అయితే అదే అండి ఒక ఫస్ట్ డిసైడ్ చేసుకుంటార అనమాట పెళ్లి సైడ్ తర్పు అమ్మయి తర్పు వల్ అబ్బాయ తరపుున వారు మాట్లాడుకొని వాళ్ళు ఎవరు పెళ్లి చేస్తామంటే వాళ్ళుదే వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో ఫర్ ఎక్సమ్ప్లె ఇప్పుడు అబ్బాయి వాళ్ళు చేస్తా ఉన్నాం అనుకోండి ఆ వాళ్ళు టెంపుల్ లో చెప్ చెప్తారు ఇలా టెంపుల్ అని చెప్పి చెప్తారన్నమాట ముందుగానే ఎందుకంటే ఆ ఉంటాయి కదా పెళ్లి పత్రికలు అవన్నీ డీటెయిల్స్ రాయాలి కదా అండి
ఊ
ఆ దానికోసము మాట్లాడి ఫిక్స్ చేసి మళ్ళీ అందరినీ బంధువులు అందరినీ పిలిచి అంటే మంచి మే నాకైతే మా ఏమంటారంటే ఏదో ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుందండి
అవునా
ఊ ఎందుకం అంటే మనం ఆ టైం లోనే మన రిలేటివ్స్ అందరినీ మీట్ అవుతాము చిన్న పిల్లలు అత్త మామ బాబాయ్ పిన్ని అంతా ఏమంటారు ఇల్లంతా కలకళలాడుతూ ఉంటుందన్నమాట ఊ అ మీరెలా అండి పెళ్ళి అంటే ఏమంటరు ఇప్పటికాలమ్మాది కట్నాలు అవి ఉండే ఉంటాయా మీ సైడ్
ఊ కట్నాలు అం అంటే వాళ్ళు పర్టిక్యులర్ గా అ అడగరు ఈ మధ్య కాలంలో ముందు అయితే అడిగేవారు హలో వీళ్ళు ఎంత పెడితే అంత పెట్టుకోవచ్చండి మా సైడ్ అంతే పెళ్లి చూపులు ఫస్ట్ వెళ్తారు అబ్ అబ్బాయి వాళ్ళు వచ్చి చూసుకెళ్తారు ఒకవేళ నచ్ నచ్చితే అమ్మాయి వాళ్ళు వెళ్తారు అమ్మాయి ఎల్లదు అమ్మాయి తరుపునవాళ్ హలో
వెళ్ళాలి లేండి ఎందుకంటే అబ్బాయి వాళ్ళ ఇల్లుని ఇంకా ఏమైనా ఊ తెలుసుకోవాలి కదండి అబ్బాయి గురించి గుడ్డా బ్యాడ్ అని
ఆ అదే వల్లూర్కి ఎళ్ళి అక్కడంతా చూసి ఎంక్వైరీ చేసి దాని తర్వాత వీళ్ళకి నా వీళ్ళొచ్చాక నచ్చి అతే వాళ్ళు వచ్చి ఇక్కడ ఓకే అనుకొని ఒక ఎంగేజ్మెంట్ చేసే వాళ్ళు చేసుకుం టారు లేదు అంటే తాంబులాలు జస్ట్ మార్చుకుంటారండి తర్వాత పెళ్లి ముహూర్తం పెట్ కొని ముహూర్తం కట్టుకున్న తర్వాత పెళ్ళికి ముందు రోజూ ఇంటి ముందు పొద్దున్న మే ఆ కొ కొంచెం కొండ కళ్ మేన్ మావా వాని లో ఏదో అవి ఏంటి ఒక చెట్టులాగా ఒకటి ఉంటదండి ఒక కొమ్మ అది కొట్టుకొని వచ్చి వాళ్ళ కాలు కడిగి ఆ దాన్ని పందిరి దేశీ కొబ్బరితో కొబ్బరి ఆకులతో పందిర వేసి తర్వాత పెళ్ళి కూతుర్ని చేసి మేనత్తా పెళ్లి కూతుర్ని చేసి మేన మామ మట్ టెల్ వెట్టి.
అవునవును ఏమైనా మన పూర్వకాలం పద్ధతి.
అవునండి ఇప్పుడు ఎందో. హల్ది అంటా సంగీత్ అంటా. ఆ ఏందో అండి అ. అంతా కమర్షియల్ చేసే ారు ఆ కాలంలో వరుస అయ్యే వాళ్ళు సైేవా ని ఏడ్పించుకుంట
అవును పెళ్లి కూతురులు కాగాని ఇప్పుడు ఈ కాలంలో జస్ట్ అందరు నిలబడుకొని పక్కన నిలబడి నించునే పెళ్లిికూతురుని తీసుకొస్తారు అది కళ్యాణ మండపానికి కానీ అప్పట్లో అలా కాదు ఎలా అంటే ఇప్పుడు మా అమ అవుతారు కదండి అమ్మాయికి వర్ మామైన వాళ్ళు మాత్రమే తన ఎత్తుకుొని చెది అబ్బాయిని కూడా తనకి మ వరుసైన మేనమామా లేదంటే వ అస మామయిైన వాళ్ళు ఎత్తుకొని వచ్చి అవునుండి మా సైడ్ అయితే అలానేండి జ తగేది
మా సైడ్ ఎత్తుకొనేం రారంండి ఒక మేనమామ మార్నింగ్ మేనమామ పెళ్ళికూతురు అయ్యాక బాసింగం కట్టి అ మేనమామ తోడుగా వస్తాడుంతే ఓ అవునండి ముసు
అ అలా లేదండి అవును ఓకే ముసుకేమి ఉండదు పెళ్లి కూతురు అంతా రెడీ చేస్త ఆ ఏమంటరు అ తాళి కట్టే ప్లేస్ కు మాత్రం ఆ మామ మేన్ మామ లే అంటే మామ వరుసైన వాళ్ళు మాత్రమే ఎత్తుకొని తనని దగ్గర వరకు చి దింబతారా అబ్బాయిని వాలని అమ్మాయిని కూడా అలానే సేమ్
అబ్బాయిని ఏం ఎత్తుకురారుండి అమ్మాయింట ఏంమెత్తుకురారు మా సైడ్
లే లేదు మా సైడు వరుసైన వాళ్ళు ఎత్తుకొస్తారంండి. మా ఫ్రెండ్ మ్యారేజ్ పెళ్లివుండే అనమాట అక్కడ ఇంకెవ్వరు లే. కుంటే మా ఫ్రెండ్ మాకి అంటే బావ వరస అవుతాడు కదా అందుకని చెప్పి మా ఫ్రెండ్ని మ ఒక అబ్బాయి అతనే ఎత్తుకొని మరి పిచుకొచ్చిడు అనమాట హ పెళ్ళలి తర్వాత ఎలా అండి. మీరు రిసెప్షనా లేకుంటే ఈ కాలంలో అంత రిసెప్షన్ అంటారు. కదా
ఆ పెళ్ళి తర్వాత పూర్వంలో అయితే ఇద్దరిని కూర్చోబెట్టి ఇంటి బయట బియ్యం లాగా చేసి కొంచెం కామెడీ లాగా చేసేవాళ్ళండి. ఇప్పుడేందో రిసెప్షన్ అంటా పోవడం రెడీ అయిపోవడం ఫోటోలు దిగడం వచ్చేయడం.
మాసాడు ఎట్లేదంటే మెరవన అదే ఏమంటారు మెరవన అంటారు మళ్ళీ పెళ్లి అంటారు అనమాట అయిపోయినాక ఊర్లో ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత టెంపుల్స్ ఉంటాయి కదా మా ఊర్లో అక్కడ టెంపుల్ టెంపుల్స్ దగ్గరకి వెళ్ళి అంటే వాళ్ళిద్దరిని ఏమైన్నా తప్పట్లు అప్పట్లో తప్పట్లే కదా అండి తప్ప ప్పట్లు లేదా ఈ డ్రమ్స్ వీటిని తీసుకు వెళ్ళి దాంతో మరమనా మాచ చేసుకుంటూ వెళ్ళి అతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి కట్టెంకాయ కొట్టి మళ్ళీ ఒగ్గుడిందుంట అనమాట అది గుడి దగ్గర కూచపెట్టి నా వాళ్ళ కొబ్బరి సార్ కొరిపిస్తార్ అన్నమాట కొబ్బరిని ప పటి కొబ్బర్ని
హ
ఆ
మా శైరాళ్ళ అంతా ఏము ఉండదు ఊరికే మెరం చేస్తారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి సైడ్ అయితే బియ్యము హారతి ఇచ్చి. ఆ హారతి ఆపోజిట్ ఇచ్చిన వాళ్ళకి దక్షిణం పెట్టి.
లు మళ్ళీ చాలా ఉంటాయి కదా అండి ఇప్పుడు మనకి
ఆ బావగారికైతే ఒకవేళ వాళ్ళు వరసే వాలై తే ఎవరైతే వాళ్ళకి ఉప్పు నీళ్ళు ఇయడం
అవునవును చాలా జరుగుతాయిలేండి మంచి మెమోరీస్ ఉంటాయ్ బాగా పిల్లలందరూ సందడిగా మామ అత్తా వరుస బట్టి చ్ తే ఆవలయి పట్టిచేది ఆ ఆ మాటలు మళ్ళీ మనకి గేమ్స్ ఆడేది చిన్నపిల్లలతో
ఆ
ఎగ్జాంపుల్ పెళ్లి జరిగినప్పుడు ఐస్ క్రీమ్ ఏమన్నా వచ్చంది అనుకోండి మనంమంతా కలిసి ఇగ మామ వాళ్ళని ఆ ట పట్టిచ్చేది తీసివ్వు తీసివ్వు అనేది
అలా ఉం తగన్
ఆమ్ బా మంచిగ
ఆ ఇలాని నేను అనడం లేదు బాగా పెళ్లికూతురు పెళ్ళికొడుకు అప్పుడు కొత్తగా వాళ్ళ అభిప్రాయాలు మ్చ్ ముందు ఫోన్లు అట్లేంత ఏముండవు పెళ్ళైన తర్వాతే వాళ్ళు ఆ ఎలా ఏంటి అని తెలిసే తే కానీ ఇప్పుడు ముందు పెళ్ళికి ముందే తెలిసిపోతాది
పెళ్లికి ముందే తెలిసిపోవడం కాకండా ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి కే బట్ అయితే ఈ ఫోన్స్ వల్ల వాళ్ళ ఇష్
ఆ ఆ అంటే అది అది నచ్చక కాదండి అది కూడా ఇప్పుడు ఇష్ ఇష్ట ఇష్టాలు ఏంటి అని తెలుస్తది అది కూడా ఇప్పుడున్న ప్లస్ పాయింట్ అప్పట్లో అయితే వాళ్ళు ఎలా ఏంటి అని
కొంటిని అబ్బయి కావచ్చు అమ్మాయి కాచ్చు తనకంటు ఫ్రెండ్స్ ఆపోజిట్ జండర్ లో వాళ్ళ దాన్ని మిస్ అండర్స్టాండ్ చేస్ కొని ఎంగేజ్మెంట్ పెళ్ళి అయినా తరువాత పెళ్ళిలు కాన్సల్ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయండి ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉన్నా చిన్న చిన్న వాటికి గొడవ పడ్డం ఒక అండర్స్టాండింగ్ లేకపోవడము అదే అప్పటి కాలంలో ఐతే అయితే మన అమ్మ వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి మన నాన్న పేరు తెలిసిండది ఎవరు ఏమని తెలిసిండదు బట్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పినారని ఒక నమ్మకం ఆ నమ్మకంతోని ఉండి ఏమంటారు ఒక ఆ నమ్మకంమంటే ఇలా ఉండాలా అని చెప్పి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడంతా జనరేషన్ నేన్ అలా కాదండి ఏదనా ఒక చిన్న గొడవైనా అడ్జస్ట్మెంట్ ఉండదు అడ్జస్ట్మెంట్ ఉండదు అర్థం చేసుకోనికి ట్రై చేయరు ఏమన అంటే డైవర్స్ అనేది ఇలా జరుగుతూ ఉన్నాయండి
ఇలా చాలా జరుగుతుూ ఉన్నాయండి ఈ కాలం కానీ ఆ కాలంలో బాగుండేదండి ఈ ప్లస్ పాయింట్ అంటే ఇక్కడ కొన్ని అభిప్రాయాలు ఇప్పుడే తెలుస్తాయి కాబట్టి అది బెటర్ అండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తెలియడం కంటే
అదే డిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఆ బంధువులు గాని ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు పెళ్ళి అంటే వాళ్ళ రిలేటివ్స్ అయితే చాలు ఓ రెండు మూడు రోజులు ముందు వచ్చి అక్కడ పనులు అన్నీ చూసుకోని ఏర్పాటు చేసు కొన్ని అలా చేసేవారు కానీ ఇప్పుడు ఫంక్షన్ళంటా అదేమన్నా
ఇప్పుడు అన్నీ ఫంక్షన్కాలకి ఒప్పిచ్చేస్తే వాళ్ళే అన్ని ఎయెస్తారు అప్పుడు అప్పుడు ఆ బంతి భోజనాలంటే అరి టాకులేసి ఎంత మంచి ఫుడ్డు ఇప్పుడు పెళ్ళి భోజనం అంటే
ఆ నిదర్
ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు పెళ్ళి బో పెళ్లి భోజనం అంటే ఆ ఫీలింగ్ అే రావట్లేదు పెళ్లి భోజనం తినాలి అంటే అదృష్టం ఉండాలి అని అంటాం
ఆ అట్గాని ఇప్పుడు ఈ సమాజానికి అయితే అలానే ఉందండి అదృష్ట్యం ఉంటేనే తింద ఏమో అనిపించే విధంగా ఉంది ఈ సమాజం
ఆ
సరే అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాత్ తో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యు అని